హలో ఏం చేస్తున్నారు అంది
ఏం చేయలేదండి మీర ఏం చేస్తున్నారండి బాగున్నారా
ఆ బాగునామ్ అండి మీరు బాగున్నారా
బాగున్నామండి తిన్నారా అండి
తిన్నామండి మీరు ఎలా తిన్నారా
మమ్ తినమండి
ఏం తింటున్నారు అన్న పప్పుం తిన్నారు
ఆ నేను అన్నం సాంబార్ తిన్నానండి
అవునండి
ఉ
యాడికి వెళ్ళారేమండి మీరు
లేదండి ట్రాఫిక్ ట్రాఫిక్ కదండి బాయ్ టికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందండి.
అలాగా అండి
అవునండి.
ఇంకేం అండి ఏం చేస్తున్నారండి.
ఏం చేయట్లేదండి, మీరండి. ఏందో అండి అసలు బయటికి వెళ్ళాలె వెంటనే ట్రాఫిక్ చాలా భయం ఎస్తుందండి, ఎట్లా అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం అనుకోండి,
ఈ యాక్సిడెంటల్ అవుతాయి, చెట్లు అంతా పడినయి పడి పడిపోతాయి. ఆ ఇంకేం ఏం ఏం అంటే పొల్యూషన్ బాగ్లేదండి బయట ఏం చెయాలో అర్థం కావట్లేదండి.
అవునండి.
మళ్ళీ దొంగలో ఉన్నరండి అంత బయటికి వెళితేనే భయం భయం వేస్తుందండి ఎందుకు ట్రాఫిక్ లో ఇరుకుంటా మేను కాని మళ్ళీ యాడికన్న పోతే చెట్టులంతా నరికినారు అని ఏమ్
అంటే ఇప్పుడు ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బందులు అయిపోతున్నాయండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు వాళ్ళ టైం కి స్కూల్ కి ఎళ్ళలేరు.
అవునండి స్కూల్ వ్యాన్ వెళ్ళాలంటే భయం ఎస్తుందండి.
అవునండి ఇంకోటి ఏమంటే ఇప్పుడు మేము ఎమన్నా వేరే ఊరికి ఏమన్నా బస్సులు బుక్ చేసుకున్నాం అనుకోండి అది కూడా ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయి ది అనుకోండి దాన్ని మిస్ అవుతాం ఇంకా ఆఫీస్ లో ఏమన్నా మీటింగ్స్ అలా ఉన్నాయి అనుకోండి అవి మిస్ అయితాము.
అవునండి, అవునండి.
మనము త్వరగా వెళ్ళి రి చ్ అవలేము ఇంకా ఎలా అంటే ట్రాఫిక్ సిగ్నల్ ఉందనుకోండి ఎవరైనా వచ్చి ఫాస్ట్ గా వెళ్ళే వాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళోచ్చి గుద్దేస్తారు అనమాట. గుద్దేసినప్పుడు ఆ యాక్సిడెంట్లు అయితాయి.
అవునండి యాక్సిడెంట్ల్ అవుతాయి మళ్ళీ పోవాలంటేనే ఏందో ఉంటుందండి ఊరుకి వె
ఎట్లాంటే ఇప్పుడు అండి ట్రాఫిక్ వల్ల ఇప్పుడు బండ్లు ఎక్కువ అయిపోయినాయి కదండి, ఇప్పుడు ఇంటికి రెండు మూడు బండ్లు అయిపోయినాయండి. ఆ బండ్లు వల్ల ట్రాఫిక్ అనేది ఎక్కువ అయిపోతుంది పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ అయిపోతుందండి.
అవునండి. రెం మూడు మూడు పటుకొని ట్రైన్ కి ఏము ఉంటుందండి బండిలు రో రోడ్లు అంత బాగలేదు ఓ అంతా గుంతలు ఎక్కువ
అవునండి అదే ఇప్పుడు ఎలాగంటే ఎవరైనా ఫాస్ట్గా వస్తుంటారు అను కొండి ట్రాఫిక్ సిగ్నల్ పడింటుంది సిగ్నల్ పడినప్పుడు వాళ్ళు చూసుకొని ఉండరు సో ఫాస్ట్ గా వచ్చేస్తరు ఎవరికొ ఒకరికి గుద్దేస్తారు యాక్సిడెంట్ అయిపోతుంది
అవునండి
ఆ ట్రాఫిక్ వల్ల అన్ని అయిపోతయి ఇవే అండి అసలు బాగోవండి అసలు ట్రాఫిక్ అంటే పొల్యూషన్ ఇప్పుడు బండ్లు ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ఆపి వింటరు కదండి ఫుల్ ఆఫ్ చేయరండి ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ చేసేస్తే మళ్ళా ఆన్ చేయాలి అని వాళ్ళు ఆఫ్ చేయరు సో అప్పుడు ఏమైతుందంటే మనకు పోల్యూషన్ ఆ పోల్యుషన్
సిగ్నల్ ఫాలో అవకం డ ఉంటరు అలాగా వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉంటరు
అవునండి అసలు ఎట్లా అంటే చెప్తున్న కదండి ట్రాఫిక్ వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయితాయి అన్ని దానికి
ఎలాగంటే అలాగ బండిలంతా తోలేస్తున్నారు
అదే అండి సేఫ్టీ కిట్ యూజ్ చేయరు హెల్మెట్ యూస్ చేయరు ఎవరైనా ఆపోజిట్ సైడ్ లో వస్తున్నప్పుడు హరన్ కొట్టరు
అవునండి ఏం చేయలో అర్థంకాదండి ఆ చెప్పండి
మీరిప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మీ సైడ్ ఎలా ఉంటుందండి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందా అండి
ఆ ఎక్కువనే ఉంటుందండి రోడ్ అంత బాగలేదు కదా ఎక్కువ ఉంటుంది గుంతలు మెల్లగా గా వెళ్ళాలి మళ్ళీ గుంతలు ఎక్కువ ఉంట వుంటాయి స్లోగా వెళ్ళాలి మరి ట్రాఫిక్ ఎప్పుడు చూసినా ఆ ట్రాఫికే ఆ దాంట్లో నుంచి ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది గుంతల నుంచి ఏం
అంత అంతే అండి ఇంకా అది ఎట్లా అంటారంటే మనము కొంచెం బాలేనప్పుడే దాన్ని సరి చేసుకొని ఉంటే అయిపోయిండేదండి
లాంగ్ వస్తరు మళ్ళీ ల్లి రాంగ్ రూట్ టూలో వస్తరు రాంగు ఆ
ఇప్పుడైతే ఫెస్టివల్ సీజన్ లో బయట టికి వేళ్ళాలంటేనే భయం వేస్తుందండి
అవునండి ఇంకా ఎక్కువ ఉంటారు కదా అండి ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఆ
బయటికెళ్లేే వాళ్ళు గాని ఊర్లకెళ్ళే వాళ్ళు గాని వాల్
ఇప్పుడు పండుగుంది కదా అండి అందుకే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. వా పల్లెటూర్క్ వెళ్ చేస్తార్ కదా ఇప్పుడూ అందా సిటీ వాళ్ళు ఎవ ఎవరు ఉండరు ఇప్పుడూ అవున్
అందరూ వాళ్ళు వే ఊర్లో నుంచ్ వచ్ అందరు వేరే ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళే కదండి
అవునండి
సో అందరు వెళ్తారు.
అవునండి మా ఊర్ ప బంధువులు ఎంత ఎక్కు ఉన్నారు బంధువులు ఎక్కువ ఉంటారు కదా అండి ఊర్ళకి వెళ్ళే వెళ్ళాలి కదండి. పల్లెటూర్లికి
అవునండి
ఆ అండి
చెప్పండి చెప్పండి
ఆ అండి ట్రాఫిక్ నుంచి ఎలాగా బయట పడాలనే టెన్షన్ ఉం ఉంటుందండి.
అవునండి ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు త్వరగా వెళ్ళిపోతాము
ఆ అవును అవును ఫాస్ట్ రా ఆ మళ్ళీ యాక్సిడెంట్ ఎప్పుడు అవుత తాయి అనే భయం ఉంటుంది.
మ్ అవునం
ఆవ అ మళ్ళీ మా ఎవరనా వస్తే గుద్దేస్తారేమనీ భయము మళ్ళీ సిగ్నల్ పడుతుందనేది సిగ్నల్ పడుతుందేమో అని భయము గుంతల్ ఎక్కువ ఉంట గుంతల్ ఎక్కు ఉంటాయి.
అవునండి అంటే అదే అండి ఇప్పుడు ట్రాఫిక్ అనేది మనం ఇప్పుడు అడ్డుకోలేమండి ఎట్లా అంటే జనాభా అనేది పెరిగిపో పోతుంది కదండి ఇప్పుడు పొల్యూషన్ పెరిగిపోతుందండి దాంతో పాటే ఆ ఒక ఇంటికి రొండు, మూడు బండ్లు అంటే ప్రతి ఒక్కరు బండ్లో ఏస్కోపోతుంటారు సో ప్రతి ఒక్కరు ఏస్పోపోయినప్పుడు
సిటీక్ వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదండి ఇప్పుడు పల్లెటూర్కు వెళ్ళాలంటేనే అంత ఇది అందులో అం అందుకే అండి
అవునండి ఇప్పుడు అదే అండి చెప్తారు కదండి ఇప్పుడు నార్మల్గా అలా చూస్కుంటే బండ్లు ఎక్కు యూస్ చేయరండి ఇప్పుడు తీస్కరావాలన్నా గుడా అందరు బండ్ల తీస్ కునే పోతారం బండ్లో వెళ్ తారు బండ్లో వస్తారు.
పాస్ పోసే కూడా బండిల్ తీస్కపోతే ఇంకేముందండి ట్రాఫిక్ అవుద్ద ఉంటుందండి.
ఆ అదే అండి దాని వల్లే ఎక్కు ట్రాఫిక్ అవుతుంది దాని వల్లే అంత ఇవన్ న్నీ
అవునండి ఆ ఒకటే అండి మాముూల్
ఆహా అలా ఉంటే ఒకే అండి.
నా అండి రెండు మూడు పెట్టుకుంటే ఇంకేముందండి. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కరే బండిలు రెండు మూడు పెట్టుకుంటే ఇంకేం ఉంటుందండి ట్రాఫీక్ ఎక్కువ అవుతుంది కదా అండి
అదే అండి ఇప్పుడు ఎట్ల అంటే నార్మల్ గా
వెహికల్స్ వదిలేస్తే ఎన్ మా ఎట్లుంటుందండి వెహికలే వదలరు అందుకే
అదే అండి ఇప్పుడు నార్మల్ గా మన ఇప్పుడు ఈ మధ్య ఎలక్ట్రిక్ స్కూటీ అని వచ్చినాయండి. వాటి ద్వారా మనకు ఎ ఎక్కువ కార్బన్ డైక్సైడ్ కానీ కెమికల్స్ గానీ అ అవి రిలీజ్ అవ్వవు
అవును
ఆ అదే మనకు నార్మల్ పెట్రోల్ బండి డీజిల్ బండి తీసుకుంటే అవి అంతే అవి
అవునండి మళ్ళీ కార్లు కార్ల అంతా తీసుకున్నారు కదా అది ఎక్కు ఒక్కొక్కరే పోతారా దాంట్లో మళ్ళీ ఆ దాంట్లో ట్రాఫిక్ అవుతుంది మళ్ళీ ఆ కార్ లోను వచ్చనప్పుడే ట్రాపీ ఎక్కువ అవుతుందండి
అవునండి
మ్
ఇంకేంటండి మీరు మీకు బా తెలిసింద అనుకుంటానండి క అది ట్రాఫిక్ గురించి మీరు బాగా మాట్ ట్లార మాట్లాడారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సైడ్ నించి మాకు మీ సైడ్ నించి మాకు మంచిగా ట్రాఫిక్ వల్ల ఏమేమేం ఉన్నాయి ఏమేమేం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అని తెలిసినందుకు సందేహం సరిపోయిందా ఆ సరే అండి ఆ సరే అండి